అ
హలో
వస్తుంది ఆ హలో ఇనిపిస్తాందా వదిన వదిన నా వదినెక్కడిది హలో హాలో అంటాన
తం సౌండ్ వాతే వదినే
కాల్ ఏ ఆ జంప్ అయిందేమో వేరే వాళ్ళు మాట్లాడుకుంటారు ఏడే ఏడే ఇంట తింటిదింటిటీ
అ
హ్మ్మ్...
మా వదినపోయిందా
ఎప్పుడో లాస్ట్ సంమ్మ సంమ్మర్ హాలీడేస్ ఎం లేదు ఇంగా ఏమంటారు మన అ ఆ హాస్పిటల్ చెకప్ ఐయింది మొన్నా మండే రోజు
ఆ
ఇంకా పోయింది అయ్య ఉండ రావాళ్ల పదిహేను రోజులు ఆ అ అది ఇక మన అమ్మమ్మలు ఉంటారు కదా సంవత్సరక
ఎప్పుడు హలో
ఏప్రిల్ సెకండ్ కాని ఇ చెప్పారు ఏప్రిల్ సెకండ్టా
ఎప్పుడైతే అండి
సెకండ్ గురువారం అయితాదిగద
నియమప్పుడే వి
కాదు గురువారం అ అడంమ బుధవారం చేద్దాం అదే అదే గురువారం వస్తే బుధవారం గురువారాము ఎవరుతినరుకదా మన మనం మన మన బుధ అన్న రంట ఈ బుధవారం బదులు ఇరవై తొమ్మిో తారీఖు పెడితే అయిపో కదా
గురు అ మంచి అ మనవ్ కోాల బీ గురు ఆది రెడ్ సిగ్నల్ కా
మొన్న లివ్ పెట్టుకున్న హ ఎందుకు ఇంకొక నెల అయితే మున్నెలు అయితుది మూడు లీవ్లు వస్తా ఫిబ్రవరి మార్చి ఇప్పు మార్చి లో ఏం తీసుకు ను్వు ఒక్క నెల ఏప్రిల్ తీసుకోకపోతే మే ల మూడు లీవ్ ఓకే సార్ిస్ కోచు
ఆహా
ఉ మసనం ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే అయిపోతుది నేను కూడా అ కుంటనా సక్కగా బుధవారం వె పెట్టే బదులు ఇరవై తొమ్మిది తగ్గ పెడితే ఆదివారం రోజును మనిషి అందరికి ఫ్రీనే ఉంటారు కదా అనుకున్న గాని వాళ్ళు ఏం చేస్తారు తరు తెలిదు కదా మనకి అయితది డిస్కషన్ ఇగా ఇంకో వారమే ఉందిగా
అ చెవు
ఇ ఇరవై రెండు
ఇరవై ఇరవై రెండు ఆ
ఇరవై ఒకటి ఇరై ఒకటి క నైన్టీంత్ కా నైన్టీన్త్ి గదగాది ఆ ట్వంటీ ఫస్ట్ ఇంకేంది నెక్స్ట్ వి నెక్స్ట్ ఇంకొక వన్ వీక్ అయితే ట్వీ ఎయిత్ ట్వంట నైన్త్
ఏంత
వారమే ఉంది
ఏం చేద్దాం
ఏం అ
ఓకే ఏ
మనమా
థ్యాంక్ యు వాచ్ లు
మనమా ముందగా పోల్ స త్తది కదా ఒకరోజు ముందే
అవకాశ బంద వసా
ఆమల్ల పన్నండ ఏ సమస్ ఉన్న కష్టంగా మమ్మీ వాళ్ళు ముందురోజు పోవాల్సి సిందె ఇ వాళ్ళు పోతుర్రు అంట ఆళ్ల ఎనుకా మనం కూడ సాయంత్రం చ్ హా హా ఏంటిది
చెంబ్ అడిగా అనేస్తుంది ఆన్నే దాన్నే ఉండాలన్నా
ఉ ఇంకే ల్యాప్టాప్ పట్టుకొని అంత అయిపోతుది అంతే సినిమా మల్ ఇంట్లో కూర్సం చేసుకోడం అంతే
అగేస్తాను ఒక రోజు అన్లిమిటెడ్ వేసుకొని సీదా అప్పుడే ఇద్దరు ఒక అన్లిమిటెడ్ వేసుకున్నాం అనుకో సగం సగం డే చేయచ్చు అండ్ సెవెన్ డేస్ సార్ ఇట్లా పని ఉంది సార్ అని చెప్తే
కాతం నా ఎట్లా పొద్దున్న షార్ట్ అయితది కదా
వాడు ఇచ్చే టార్గెట్ కి క్లీన్ చేసి అయిపోద్ది మళ్ళా ఆ రోజు అయిపోతే మళ్ళా ఆప్షెంట్ పడదు
అదేనా ఇప్పుడు నాది ఎట్లాగో మార్నింగే కదా ఫైవ్ తర్టీకి ఆ ఆలుగు గట్ల మాకు ఒక మ్యాచ్ చేపిస్తరు జస్ట్ లాయింగ్ చేసి షీ మాయ జేపిస్తాం కొంచెం వర్క్ అతే ఒక గంట అయి కూ సవాల్ కంద సరిపోతది గంట కూసుంటే సరిపోతది మొన్న అరుణాచలం పోయినపుడు గట్ల నె చేసిన
అప్పుడు వరకు ఉండేనా
అప్పుడు నేను ల్యాప్టాప్ దీస్ కదా
ఆ అవునువును
వర్కింగ్ ఏ లీవ్ కాదు హ వర్కింగే తీసుకపోయినా మూడు రోజులు మన చేసినా ఇక హ్మ్
అట్లా ఇ నువ్వు టిఎం కాబట్టి అంత ఫారక్ పడదు
హ్మ్ హ్మ్
మనం మెంబర్ గా ఉంటే
అదేగాద. ఇగ మళ్ళీ కొంచం ఇప్పుడు కొంచం స్ట్రిట్ ఉంది.
చేల్లి ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయ్ గద.
అంటే కోసం ఎట్లా. అంటే ఆ కొంచెం బానే చేస్థుర్రు నేనే ఏమనుకున్నా, ఈ మ మార్చ ఎండింగ్ లో మాకు ప్రమోషన్ ఇస్తా అన్నారు, ఈ మార్చ ఎండింగ్ లో. చక్కగా మోషన్ తీసుకొనీ రెండు నెల అట్ అట్ల యెసి. చేద్దాం అనుకున్నా. వేరే దాంట్ల ట్రై చేద్దాంమని అను. కున్న ఏ. ఏన్ అ ప్రమోషన్ ది ఇంతవీ. అసలు ఫిఫ్టీన్త్ వరకు మెల్ రావాలి ఇ ప్రమోషన్ ది.
ఇ తేల్గు.
ఆ.
ఈ ఫిఫ్టీన్త్ ఆ, ఈ నెలా, ఇంకా రాలే. ఆ రాలే ఇంకా రాలేదు ఇరవైఐది ఇరవైకి రాలే కనీసం ఇరవైకి రాలే ఈమ్. మా ఏంజెతారో ఏమో.
మరి ఏమన్నా మేలు పెట్టానికున్నదా.
ఏ ముండా. ఉంటది ద ఆల్రెడీ చ్చ. కమిట్ అయింది. ఆల్రెడీ అందరికి చెప్పిర్రు ఇష్టము అని ఈసారి ఇంక్రిమెంట్ లేదు అంటే. ఇప్పుడు మనకె. ఈ సంవత్సరం సంవత్సరానికి శాలర్రి ఇంక్రిమెంట్లు ఉంటాయి గదా. అది లేదని చెప్ప అది ఉండదు. కపోతే ప్రమోషన్ ఇస్తాము ప్రమోషన్ హై. ఇష్టామ అని చెప్పిర్రు.
సాలర్రి కొంచం ఎక్కువ ఇచ్చి సార్.
ఇప్పుడు.
ఈ నానైట్ట్లు ఈయం.
దారుణంగా చెప్తాప్తేనే గదా వర్క్ ఏమో ఎక్కువ చెపిచ్చు కుంట్రర్రు పైసల్ కాడ మంచినే గద. అేదే మరి కంపెనీ ఇప్పుడే ఇయర్ ఇట్లా తగల ఏలా కర నిించింది కొంచెం తెలుస్తుంది ట్వంటీ సిక్స్ లో కొంచెం గట్టిగానే ఉంది చక్కగా ప్రమోషన్ తీసుకొని టూ మంత్స్ చేసి థర్డ్ మంత్ లో రిజైన్ చేసిన సెకండ్ మంత్లో రం చేసిన రిజన్ చేినకు టూ మంత్స్ ర్నింగ్ పీరియడ్ నోటిస్ పీరియడ్ సో వన్ మంత్ చేసేసి సెకండ్ మంత్ ఉందనంగా మనము రిజైన్ పెట్టి ఆ టూ మంత్స్ లో వేరే జాబ్ ఎత్తుక్కోవాలని అనుకున్నాం ఏడా నా
ఆ టైమడుంట
ఆ మళ్ళగదే వేరద టెక్ మహేంద్ర రావుని అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాం
అ
అలాంది సేమ్ ప్రాజెక్ట్ మాదే త్త ఉన్నవను సో అలానే మళ్ళు ఇరికినాం అనుకో మంచి ప్యాకేజ్ ఇస్తాడు వాడు
అవు
కడ చేసిన కంపెనీ కాబట్టి మళ్ళ తెలిసిన ప్రాజెక్ట్ సో ఖచ్చితంగా హైక్ మంచిగా ఇస్తాడు మనం వెళ్తే అని అనుకున్నాం
అమంట ఉన్న కనక నీకుట్టడు
ఏదైతుందిీ వర్ ఫ్రమ్ హోమ్ అనుకో చూసుకుంటూ కూర్ుంటే ఇ న ఇల్ళనే ఉండడు అవుతుంది ఆ రీసయినా పర్లేదని ఎట్లా నౌకా కడు లేం కదా కంఫర్ట్ ఆ
ఒక్క కారంటం బూరు కొడుతు
ఆ సరిపోయింది నాలుగు సంవత్సరాలు ఈ చూరీ వస్తే ఫైవ్ ఇయర్స్
ఏ నెన్ నా బి టెక్ అంత
ఏ లేడు ఫస్ట్
నా ఫస్ట్ ఇయర్ ఉంటే నువ్వు ఆఫీస్ లోనే ఉండే సెకండియర్ నుంచెలి వల
సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయితే నాయి సెవెన్ సెవెంత్ ఇయర్ ఇది ఇగ జూన్ ఆ సెవన్ ఇయర్స్ అయితుంది వర్క్ జయవటి ఈ సిక్స్ సిక్స్ కంప్లీట్ అయిది సి స్ ఇయర్ నా ఏమంది అయిపోంగనే వచ్చింది కదా అల్లా. స్టడీస్ ఐపోయానాక. కాద పల్జి వర్క్ కంటిన్యూస్గా ఎలా మనం బ్రేక్ తీసుకోలేదు కదా తీసుకున్న మధ్యలో మూడు నాలుగు నెలల అంతే.
ఆఉనా
ఉమ్ మళ్ళ స్టార్ట్ చేసినాం అలా టూ ఇయర్స్ పోయినాయి ఆ కంపెనీ ఇలా ఫోర్ ఇయర్స్ ఇప్పుడు జూన్ వస్తే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ ఫైవ్.
అవునా
ఇంక చూడాలి ఇగా అదే చూస్తు నాకు అట్లా అనిపించింది ఎందుకో ఇంక వదిలే బుద్ధి అయింది కానీ మళ్ళా ఇడేమో ప్రమోషన్ది అసలు ఏం లేదు అప్డేట్ లేదు మళ్ళా.
అంటే మీకు మీటింగ్ పెట్టుండు లేదా?
పడుతరు ఆ పడుతరు ఇ చెప్తారు ఇట్లా మీకు ప్రమోషన్ వస్తుంది హైకి వస్తుంది. అంటే ఎవరికి వస్తు అని ఇప్పుడే చెప్పరు, బట్ చెప్తారు ఈ మంత్ ఎండ్ లో మీకు ప్రమోషన్స్ వస్తాయి. ఎవరెవరు ప్రమోషన్స్ రిలీజ్ చేస్తామో అని చెప్తారు అంతే.
ఇన్ండైరెక్ట్ చెప్పారు
జయపతి ఇటూ టూ ఇయర్స్ దాటింది కదా స్పష్టంగా ఇస్ ఇస్తారునకు సీనియర్ ఆ
ఆహా
ఉ అట్లా అస జీతం పేరుకుతుందనే ఆశాంతి అనే అది పట్టుకొని మనం వేరే దాంట్లో ట్రై చేసినాం మంచి ప్యాకేజ్ వస్తుంది హం అట్లా. అదే చేస్తూన్న అద అే బాగుండు తర్వాత కంపెనీలో ఎవరైనా తెలుసుినళ్ళుం తేవెళ్తూనేడి ఫరెండ్స్ ఎయిల చు అదే ప్రోసెస్లలో చేన్ చూసన్నా ఉన్నరు తెలిసినోళ్ గానే ఇంకా
అవునా టక్
ఆ ఉన్నారు కొందరు తీల్సాం
పోతారా ఏమ న చిన్న చిన్న కాబాటి ఊత్త తీసుకుంటాడు వా
ఆ మళ్ళీ అందులో కూడా చేసిన కదా అల్లా జెసి నా మళ్ళీ ప్లస్ ఇందులో చేసిన ఆ ఎస్ అలా సేమ్ ప్రాసెస్ ఇంక ఇవన్నీ చూస్తారు కదా. అట్లా అనుకున్నా ఎ సారి పైంది ఈ కంపెనీ ల ఇగ కొత్తగ ఏం లేదు ఇగ ఉ కొంచం కొత్తగాని పయి ఊరిే చేసిన వరకి క్క చేబుద్ిగాదు ఇక బోర్ కొడుతుంది కొంచం కొత్త కొత్త కొత్తగా ఉంటే మంచిగా అనిపిస్తుంది
ఆ ఫైన్ కే ఫ
ఏ టంత టె
ఇమ అయిపోయిందా అయిపో
ఏంటది టైమా టెన్ మినిట్స్ అయిందా సరే ఓకే ఓకే ఎరైట్
పక
ఆ